హలో
హలో
ఆ హై అక్క బాగున్నార
హమ్ హై మా బాగున్నాను రా నువ్వు ఎలా ఉన్నావు
బాగున్నా ఏం చేస్తున్నారు
ఉమ్ ఇంకా హెల్త్ ఎలా ఉంది
బాగుంది అక్క ప్రస్తుతానీకైతే ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఇమెయిల్ అయిపోయింది
అవునా ఓకే ఓకే
ఉమ్ ఒకటి తర్వాత ఒకటొచ్చి మేలయిపోయింది
నేనైతే నెక్స్ట్ సాటర్డే మదనపల్లి ఎక్కుతున్న ఈ ఈ సాటర్డే మదనపల్లికి ప్లాన్ చేస్తున్నా
ఉమ్ అదా ఆస్లీ ఇల్స్కా
హాస్టస్ చూసేసాను రా అలా కాదు అంటే ఒక మొక్కు ఉం
ఉమ్
ది అక్కడ వరాలాంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా తెలుసా సొసైటికాలనీ లో తెలీదా ఆ ఎన్టీఆర్ సర్కిల్ తెలుసు కదా అక్కడ నుంచి స్ట్రెయిట్ గా పోవాలి ఉమ్ సో అది మొక్కుకున్న ఆ సో దానికి అలాగే పోతు తా అంది అప్పుడు ఉన్నప్పుడు టూ ఇయర్ అండ్ హఫ్ ఇయర్స్ ఉన్నాం కదా
ఉమ్ ఉమ్
ఇప్పుడు అది వెళ్ళాలి అనుకుంటున్నాం
ఉమ్
హమ్ అది ఏం వేసారు ట్రిప్
ఇప్పుడు మనోళ్ళకి ట్రాన్స్ఫర్ ఎవరున్నారు అక్క
లేదు లేదురా నేను జస్ట్ వెళ్ళేసి వచ్చేస్తా మండే అంటే ఇషా అనుకుంటున్నాము ఆ ఆ అంటే ఇంక ఇవి హాలిడేస్ అయిపోతున్నాయి గదా ఆ ఆహా ఈషా ఈషా కోయంబత్తూ ఆ సో అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మాత్రమే ఉమ్ ఉంది ఉంది ఇక్కడ గూడా ఉందిగా చిక్బల్లాపూర్లో ఇప్పుడు కొత్తగా పెట్టారు కోయంబత్తూర్లో ఫస్ట్ నుంచి ఉంది గదా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాం వెళ్ళాలి అని ఆఫీస్ లో ముందు వర్క్ చ్చేసాం గదా అక్కడ మేము అదే ఇంకా ప్లాన్ చేసినాం ట్రిప్పు నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాము చూడాలి ఇంకవ వన్ డేమో టూ డేస్ లో ఓ చేయాలి
మేము జులై లో షిర్డి పండ్రీపురం
అ
మేము జులై లో షిరిడి పండ్రీపురము మళ్ళీ ఆ ది కొల్లాపూర్ మహాలక్ష్మి టెపుల్ ఉంది గదా అక్కడిక్ వెళ్తున్నాం అక్కా మ్
జూలైయా ఓకే ఓకే
ఆ జులైలొ
నేను ఆల్రెడీ ఫై టైమ్స్ ఎళ్ళాను రా షిరిడి
అవునా
అ అంటే నేన అక్క నుంచి త్రయంబకేశ్ వెరూ ఆ నాసిక్ గూడ వెళ్ళు దగ్గరే అక్కడ్ నుంచి చాలా ఆ ప్లేసెస్ అన్ని అసలు చూడాల్సిందె అన్మాట ఇప్పుడు ఆ చాలా క్లైమేట్ బావుంటదబ్బా అక్కడ వర్షాల్ బడతా ఉంటాయ్ త్రయంబకేశ్ వర్ లో అక్కడ్ నుంచి నాసిక్ దగ్గరే మళ్ళి అక్కడ్నుంచి నీక్ సినిసింగనాపూర్ కూడ దగ్గరే అనమాట మెయిన్ ఇప్పుడే తెలుస్ సా మనకిప్పుడు సిట్యుయేషను న్ ఆ అ శ్ పెని మహాదశ దాటినప్పుడు శనిసింగనాపూర్కు వెళ్తే మంచిదనమాట సొ శని సింగనాపూర్ కెళ్తే మనమే చేత్తో అక్కడ ఆయిల్ వేయోచ్చు శనీశ్వరుడికి ఫేమస్ కదా ఉమ్ ఆ మనం మేసే ఆయిల్ అంతా కింద ఒస్ తూ ఉంటుంద్ ఒకా అదంతా ఒక ఒక్ ఒక దాంట్లో యా టబ్లో చేరుతుంది అట్ల
ఓకే ఓకే సరే నేన్ వెళ్ళేతప్పుడు చెప్ తను ఎక్కడెక్కడ వెళ్ళాలి చా అన్ చెప్ ప్పు అక్కడికంతా వెళ్ళేసోస్తా మేమైతీ ప్రీ ప్లాన్ చేసినాం అక్క ఎందుకంటే ఈ మూడు ప్లేస్లు లాంగ్ ఉన్నాయి అనమాట లాంగ్ లాంగ్ కానీ వెళ్తే చూసుకొనొచ్చేయాలి అని ప్లాన్ అంతే ఒకసారి వెళ్తే లాంగ్ అయినా పర్లేదు
దే అనేది ఇప్పుడు లాంగే కాబట్టి మనం ఎలాగో షరిడి కాడికి ఎళ్తున్నాం గదా షిరిడి నుంచి నీకు దగ్గరనే అన్మాట ఉమ్ అక్కడ బస్సెస్ కూడా ఉం టయ్ బస్ స్టాండ్లో ఆ శనిసింగనాపూర్కి ఆ ఇంకా ఇది త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వరికి అసలు వెళ్తుంటే ఎలా ఉంటది తెలుసా అది ఓల్డ్ టెంపుల్స్ అన్మాట అక్కడా అ అవ్వని ఓల్డ్ టెంపుల్స్ త్రయంబకేశ్వరర్ అవన్నీ గూడ మన ద్వారం నుంచి మనము ఇప్పుడు మనకి ఆ
హు
మోక్షద్వారం ఎలా ఉంటుంది అరుణాచలంలో అల ఉంటుంది అక్కడ త్రయంబకేశ్వర్లొ ద్వారం నుంచి పోవాలి మనము అసలు సూపర్గ ఉంటది చూడాల్సిన ప్లేసెసే అవన్నీ
హు సరే నేను నుంచి వెళ్ళేటప్పుడు నేను చెప్తాను అక్కా నాకు కాల్ చేస్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి చెప్పు అంతా విజిట్
ఆ చెప్తాను రా
హు అదే చేస్తున్నాం ప్లాన్ చేస్తున్నాము కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయ్ డాడీ వాళ్ళకి
డదు ఉ ఉ
అక్కడంతా ఇంగ తెలిసిందే గదా రైస్ చిక్కదు సరిగ్గా
ఆ నీకు అది ఆనియన్స్ ఎక్కువరా ఆ పక్క హానియన్స్ పండిస్తారు ఎక్కువ ఆనియన్స్ ముటల్ ముటల్ అమ్ముత అసలు ఎందుకు కదా కిస్మిసు అది ఫేమస్ అక్కడ
ఓకే ఓకే
అదమ్ముతారు ఫేమస్ తక్కువ రేట్లుకు
ఉ
బావుంటుంది చీప్గ దొరుకుతుంది
మా డాడీ ఏం చెప్పారంటే ఫస్ట్ షిరికి వెళ్దాము షిరిడి నుంచి పండ్రిపురంకి ఎళ్దాము అక్కడ్నించి కొల్లాపూరుకి వెళ్దాము అని చెప్న్నారు
ఉ
ఆ ఆ దారిలో పోయే దారిలోనే ఉన్నం ఆ అదే
అవును పోయే దారిలోనే వస్తాయ్ ఇవన్నీ గూడాను ఉ
అవునా మేము బస్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నం అక్కా
బస్సా
హలో ఆ ఒకటేసారి షిరిడి నుంచి పురం కి ఒకటేసారి షిరిడి నుంచి పండ్రిపురంకీ
ఆ
ఆ స్లీపరు స్లీపరు బస్ బుక్ చేద్దము అంటున్నడు మా డాడి వెళ్ళిపోదాం నైటు మార్నింగ్ నైట్ ఎక్కినామంటే మార్నింగ్ అంతా దిగేస్తాము అని అన్నారు
అంతేలే
చెప్పావు గదా అందు అన్ అట్లా అప్పుడు ఆ అక్కడ్ని షిరిడి నుంచి తు షిరిడి నుంచి ఎక్కా ఎంత దూరం అక్క
అది ఫార్టీ ఫై మినిట్స్ ఒకటేమో వన్ అవర్ అలా ఉంటుంది మా ఫార్టీ ఫై మినిట్స్ నుంచి వన్ అవర్ ఒకటి అవును వన్ అవర్ ఒకటి ఇంకొకటి టూ అవర్స్ అల ఉంటుంది ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఇది కనీ నీకు చాల దగ్గర దగ్గరే అనిపిస్తాయి నీకు అన్ని బస్సులు ఉంటయ్ అంటే మేమైతే అప్పుడు వెహికల్ మాట్లాడుకున్నాము అక్క క్కడికి అంతమంది త్రీ ప్లేసెస్ కి కదా సో ఇంత మాట్లాడుకున్నాం అను
మేము వెహికల్ ఏదైనా తీసుకొని ఎళ్ళిపోవచ్చు అక్కా ఉమ్ మేము ఏదైనా వెహికల్ తీసు కొని ఎళ్ళపోవచ్చు ఎందుకంటే డాడీకి డ్రైవింగ్ వస్తుంది మా హస్బెండ్ కి డ్రైవింగ్ వస్తుంది ఎళ్ళిపోవచ్చు కనీ అంత దూరము ట్రావెల్ జె డ్రైవింగ్ చేయాలంటే వాళ్ళకి బ్యాక్ పెయిను ఆ
పెయిన్ వచ్చేస్తాది.
వచ్చేస్తార నిద్ద్ర చెడుగొట్టు చెడగొట్టుకొనీ అదే ఏదో సింపుల్గా రిజర్వేషన్ చేసుకొనేసి
సేఫ్ కాదులేరా ఉమ్ లాంగ్ అంతా సేఫ్ కాదు.
ఉమ్ అందుకు ఇద్దరికి వస్తది డాడీకిి వస్తుంది మా హస్బెండ్ కి వస్తుంది కార్ డ్రైవింగు ఎందుకు అంత దూరము రిస్క్ తీసుకొని ఏదో పోయినాము. అదు రిజర్వేషన్ చేసుకున్నాము పోయినాము వచ్చినట్టు
షిరిడిలో ఆ ఇప్పుడు మనము బయట కొనుక్కొని ఆరెంజ్ కలర్ క్లాత్ ఒకటి అమ్ముతరూ ఆయన సమాధి మీద పెట్టి తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకో దేవుడు రూంలో
హా
ఆ మనము చుడుతూ చుడుతూ ఆ మనము అక్కడ వేప్ ప చెట్టు ఒకటి వస్తుంది దన్నం పెట్టుకొనీ నీకు అక్కడ నిబడుకున్నావంటే ద్వారకా ద్వారకామయ దగ్గర డైరెక్ట్గా సాయిబాబా కనిపిస్తాడు నీకు స్ట్రైట్ టుగా మనం ఎట్ల తిరిగితే అట్ల తిరిగినట్టు కనిపిస్తది అక్కడ బాబా ఫేస్ ఉమ్ కిందకొంగి చూసినట్టుగా అనిపిస్తుంది అన్మాట అండ్ అక్కడే నీకు క్లాత్ అమ్ముతారు ఆరెంజ్ కలర్ది ఆయన సమాధి మీద పెట్టి ఇమ్మంటే వాళ్ళు ఆ లోపల ద గర్భగుడిలో కెళ్ళినాక అది తీసుకొని మళ్ళ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట మంచిది అంటే అక్కడ టచ్ చేసి ఇస్తే మంచిది అని అంటారు.
ఉహు ఒకే రీసెంట్గా మొన్న మా పెద్దమ్మ వెళ్ళింది. ఆ షిర్డికిను మళ్ళీ కాశీకి వెళ్ళి నిన్న నైట్ రిటర్న్ అయ్యింది.
ఉహు ఓకే
ఉ రిటన్ అయింది వస్తా ఉంది ఇప్పుడు కాశీ నుంచి
కాశీ నుంచి వస్తున్నారా? అంటే వాళ్ళు ఎన్ని డేస్ వెళ్ళారు?
అంటే వాళ్ళు వెళ్ళారు ఫైవ్ సిక్స్ డేస్ అంటే వాళ్ళ ఊరు లో వాళ్ళు విలేజ్ లో వాళ్ళు బాగా క్లోజ్ క్లోజ్ గా ఉన్నా వాళ్ళంతా ట్రిప్కి వెళ్ళారు. ఉ ఉహు ఉంది సో అందుకే ఇగ మేమైతే జూలై లో వెళ్ళాలి అనుకుంటునం. ఆహా
నిజమే రా ఎందుకంటే మనకి హెల్త్ ఇష్ ప్రే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్ స్తే అది ఆ ఏజ్లో ఉన్నప్పుడే వెళ్ళాలి అనిపిస్తుంది నాగూడ అంతే ఏజ్ అయిపోయినాక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఈ పిల్లలు పెద్దోలైయిపోతారు వాళ్ళ కష్టమైపోతుంది కదా మళ్ళీ అట్లా
అవును అవును హ్మ్
హ్మ్మ్
చూద్ద్దంమక్క అన్ని దాంలోకి మనం అనుకుంటే సరిపోదు కదా దేవుళ్ళు కూడా వాళ్ళు కూడా పిలుచుకోవాల కదా దేవుని వచ్చి దర్శనం చేసుకొని పోండని వడిచ్చి వాళ్ళు అనుకోవాల వాళ్ళు పిలచలే కదా